హలో
అవును ఎగ్జైబ్యూషన్
వినిపిస్తుందండి నా వాయిసు
ఆ వినిపిస్తుంది నేను కూలర్ కి ఎదురు ఉండడం వల్ల అనుకుంటా మీకు వినిపిస్తుందా
అయితే కూలర్ దగ్గర నుంచి పక్క కూ వచ్చేయండి
ఆ అవునా
అంటే కొంచెం దూరం అంటే అది గాలే రాకుండా సైడ్ తిరగండి మైకు ఆ ఫోన్ పెట్టుకున్న సైడ్ కాకుండా అ
ఆ సల్నే ఉంది పర్వాలేదు మాట్లాడ
చెప్పండి ఏం చేశారు భోజనం అయింద లేద
ఆ భోజనాల మేము ఇంక మధ్యానం తిన్నదే ఇంక అసల్ ఎం తినలే అట్ల ఏం లేదు మా చెల్లి ఉపవాసం ఉంది తను మధ్యనం తినలేదు ఇప్పుడాన్న టిఫన్ చేస్తుంది అనుంటే ఇంకాడ ఇగా నైన్ థర్టీ అయింది అని చెప్పి గబా గబు ఆటో ఎక్కి వచ్చేసాను
ఓ
ఇంక ఇప్పుడేమో నాకు వద్దన అని అంటది వాటరే వాటర్ పోయిన కాంచి
ఎక్కడికి వెళ్ళిపోయారండి
ఆ
ఎక్కడికి వెళ్ళిపోయారు
మేము ఎగ్జిబిషన్ కి వెళ్ళాక ఫుల్గా వాటరే వాటరు అంటున్నా
ఓహో ఎగ్జిబిషన్ కి వెళ్ళరా ఎలా ఉంది ఎగ్జిబిషన్ ఏం చేశారు ఎగ్జిబిషన్ లో షాపింగ్ చేశారా ఏమేం చే
మా షాపింగ్ అంటే మా కోసం ఏం చే లేదు పిల్లల కోసం షాపింగ్ చేసినాం వాళ్ళకే ఏదో బొట్టు పిల్ల పిల్లలు రబర్ బ్యాండ్లు వాళ్ళకి కనిపించిన వింత వింతాయన్నీ
మల
ఓ మంచూరియా తినిపించినాం ఆ తర్వాత ఏదో జలకన్యల షో అంట ఆ షో ఆ షో చూసినాం తర్వాత ఐస్ గోళ తినం మిర్చి తిన్నాం
చెత్తింట అయిపోయింది ఇంక ఏమి ఆకల అయితే
ఆా ఆ అవి కూడా ఎవ్వరు తిినలే మిర్చియా ఫోరే వచ్చినయి ఫిఫ్టీకి ఫోర్ నేనే తిన్నా
అవునా
ఆ ఎవరు తిన్లే ఇంకా పిల్లలు మాత్రం మంచూరియా తిన్నారు ఇంకేం ఉంది ఎంగ తయి ఆ ఎంగ తిన్నాయి తాగినాయి అరిగినాయి ఇందాక తిరిగినామ్
కాళ్ళు లాగుతాయి అట్లాంటి ప్లేస్ లో ఏం కూడా అర్తం కాదు
ఆ అవును
కాళ్లు అయితే తెగలాగేస్తాయి అందులో రంగుల రాట్నం ఒకటి ఉంటది కదా తిరిగేది పెద్దది
అమ్మో మేము అవేవీ ఎక్కలేదు పిల్లల్ని కూడా ఎక్కనీయలే చెల్లికి ఏమో లో బిపి నాకేమో షుగరు థైరాయిడ్
అమ్మో నాకు భయం అది చూస్తం దూర చూస్తాను గానీ నాకు ఉయ్యాలు ఊగడమే భయము అది ఉయ్యాలు ఊతునే చక్క్రకిల్ వస్తది కింద ఆ వాళ్ళు ఎట్లా తిరుగుత్తారో ఏంటో భయంకరంగా
అయ్యో ఒకప్పుడు ఆ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ దాకా రంగుల రట్నం తిగుతుంటే నిలబడ్డే దాన్ని కూర్చోకుండా
ఆహా
అట్లాంటి దాన్ని ఇట్లా అయిపోయినా అంటే ఇగ ఆలోచించండి తిరుక్కుంటా పక్క గ్రౌండ్ లో క్రికెట్ ఆడే మగ పిల్లకే ఎన్ని కేకలు చేతులు పెట్టి
అవునా
అట్లాంటిది ఇగో ఈ రకం అయిపోయినం
ఉ
అంతే ఈ దయ్యాాల అ పడుకునేది వీళ్లకు ఫోన్లు కావాలి ఫోన్లు ఇయ్యంది ఇలా పాణాలు తయి
అయ్యో పిల్లలు నడిచిపోయి అలసిపోయిన్నారనుకున ఇవాళ జర్ని ఇవాళే ఇవాళ్ళేనా జర్నీ చేసొచ్చింది వాళ్ళు
ఇవాళనే జర్నీ చేసిచ్చిరు వచ్చిది రేపు పోదాంలేమ్మా అని అంటే ఈ అమ్మాయి ఇంటదా మా చెల్లి కూతురు అస్సలు లేదు పోదాం పోదాం పోదాం పోదాము అని
ఆ పాప దాన కట్టేసినట్టు ఉందేమో
కట్టేసినట్టు ఏముండదు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ బాగానే తిప్పుతారు హైదరాబాద్ అంతా తిప్పుతారు
ఉహు అవును ఉన్నాయి వాళ్ళ రీల్స్లలో అక్కడ సినిమా థియేటర్
ఆ మంచినే తిప్తారు పిల్లల్ని ఎప్పుడేమి ఆ కట్టేసినట్టు పెట్టేసినట్టు అట్లా ఏం చేయరు మంచిగా అన్ని చోట్ల చూపుతారు
ఇప్పుడు కష్టం ఎండలు భయంకరంగా ఉన్నాయి ఇవాళ మారి వేడి ఎక్కువ అనిపిస్తుంది నాకైతే
మరి ఇవాళ వేడి ఎక్కువనే ఉంది మాది ఏసి కూడా మధ్యాహ్నమంతా రాలేదు కారణం ఏందిరా నాయన అంటండు కుర్చీలు వేసుకొని పైప్లైట్ తీసి చూస్తే ఆ పైప్లైట్ నిండా మా కుక్క బొచ్చి పట్టింది
సరిపోయింది
ఇంకా ఆమెనే ఇప్పుడే ఆ బుచ్చంతా క్లీన్ చేసి ఇంక ప్లేట్ ఆ ప్లేట్ తిచ్చిన ఇంకొక పది నిమిషాలైతే రూమ్ అంత కూల్ అయితది
నేను ఫ్యాన్ చేసి వచ్చాను అమ్మ పడుకుంది
అవునా
అవతల ఆమె పడుకుంది కదా డిస్టర్బ్ చేస్తాను కిచెన్ లోకిచ్చి మాట్లాడుతున్నాను నేను
అయ్యో అవునా
ఇందాకా నుంచి అడుగుతా ఉంది నేను ఫోన్ లో అవి ఇవి ఇందాక నుంచి అడుతాంది తినుచను అని ఇక నేను ఫోన్ లో ఏదోటి కాదు నేను నేను అమ్మ అమ్మా నన్ను అడుతాంది ఇందాక్క నుంచి తిను తిను అని నేను ఫోన్ లో అవి ఇవి గెలుగుతూ ఉన్నాను ఇక నేను ఎట్ల ఇంగ పది అయిపోతేక పడుకుండి పోద్ది నిద్రపోదు అంటే నిద్రపోదు కానీ పడు కాల్లు వీపు లాగుతాయి
అది పెద్దవిడ అయిపోయిందిగా పాపం అమ కూడా అరవై ఐదు సంవత్సరాలండి కె
అరవై ఐదు వచ్చశాయి ఆమెకి పదమూడు ఏటకి పెళ్ళయింది ఇగా అప్పటి నుంచి కష్టాలే పదమూడో ఏటనుంచే మల్ల ఆ ఇంటికి పెద్ద కోడలు ఈమె
వామ్మో ఇంకా
ఉమ్ మరదులు ఆడబిడ్డలు వాళ్ళ అందరి పెళ్లిళ్లు వాళ్ళ భర్తలు మా అమ్మ చాలా కష్టాలు పడింది
ఏమ్
అదిపో
పదమూడో ఏట పెళ్లయిందంటే ఇప్పుడమెకు అరవై ఐదు సంవత్సరాలు అంటే అరవై రెండు అరవై అంటే యాభై రెండు సంవత్సరాలు బాధలు పడ్తది
ఆ అందులో సగం కూడా మనకు ఆయుష్ ఉందో లేదో
ఆ అందులో మన ఆయుష్షు ఎంత
ఈ తిప్పు కొడితే ఇంగా మహా అంటే పన్నెండు సంవత్సరాలు
అదే
ఆ
ఈ రోజుల్లో ఒక మాట తట్టుకోలేకపోతున్నాం ఓ ఇంత రోగం వస్తే తట్టుకోలేకపోతున్నాం ఏందో లే అక్క ఆ కాలం మనుషులే గట్టి మనుషులు
ఆ
బానే
ఆ
సార్ కి ఫోన్ చేసిండా
కాల్ సరిగ్గా వినిపిస్తలే నీది
హ్మ్ మీ సార్ ఫోన్ చేసారండి దర్శనం బాగానే అయిందంటనా
ఆ దర్శనం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆయన వారీ గిరి ప్రదక్షణలో ఉన్నాడు ఇంకా తెల్లవార్దులు
ఆహో గిరిప్రదక్షణ అంటే ఇంకా నైట్లే ఇసలు అందరూ ఎండలకి భయపడి డేలో చేయట్లేదులే
వామ్మో ఇంకా తమిళనాడులో ఎక్కువ అందులోన అరుణాచలం అంటేనే ఆయన అగ్ని లింగం ఆ ప్రాంతం మొత్తం ఇంగా ఎక్కువ వేడే
కొండ కదా
ఆ కొండా అందులోను ఆ పంచభూతాలలో ఆ శివలింగం కూడా అగ్నిలింగం కదా
అవును
హ్మ్ ఇంకేక్కువ వేడి
కాని మేము పోయిన ఆదివారం ఉమామహేశ్వరం వెళ్ళినాం మా అక్క వాళ్ళ ఊరి దగ్గరలో
చల్లగుంటదో ఎంత ఎండాకాలం కూడా ఉమాహేశ్వరం
అవును అసలు నేను షాక్ అయినా తెలుసా అంత ఎండకు పైకెళ్ళిన తర్వాత ఆడ ఎండక్ కాళ్లు కడుక్కునే భయపడితే చాలా సల్లగుంది
చాలా సల్లగా ఉంటది కరెక్ట్ ఒక చెట్టు ఊడలు అదే ఇంకా కరెక్ట్ గా మనం దీపాలు పెడు తాం కదా లోపలి కెళ్ళే కాడ ఆడ ఎంత చల్లగా ఉంటదో అసలు ఉమామహేష్
నేను ఫస్ట్ టైం వెళ్లాను ఇంతకుముందు వెళ్లలేదు మాకు దగ్గరలో దగ్గరే కానీ అక్కడా మూడు సంవత్సరాలు ఉన్నాను మాకు అక్కడినుంచి దగ్గర రెండు కిలోమీటర్ అలా వస్తాది నేను చదువుకున్న ఊరు దగ్గర నుంచి కాకపోతే ఎప్పుడు వెళ్ళ అంటే వెళ్ళాం అవకాశం రాలేదేమో వెళ్ళడం భయం ఏమో లేదు
ఆహా
ఆ అప్పట్లో నేను అక్కడ చదువుతున్న వయసులో పైకి రోడ్ లేదు ట్రెక్కింగ్ చేయాలి పైకి నడవాలే ఎక్కాలే
అవును
తర్వాత రోడ్డు ఏశారు గాని అంతక ముందు అట్లా లేకుండే కాని మొన్న ఏళ్ళాను బలే ప్రశాంతంగా ఉంది అసలు
శ్రీశైలం ఎప్పుడైనా ఖచ్చితంగా ఉమామహేశ్వరం వెళ్తాం మధ్యాహ్నం అక్కడ స్వామి వారికి శ్రీశైలంలో ఎంత బాగుంటదో ఉమామహేశ్వరం లో కూడా భోజనం అంతే అంతే మంచిగా ఉంటది
అయితే శ్రీశైలంలో ఉన్న లింగానికి ఉపలింగమై ఇవన్నీ సరేశ్వరము బొద్ది శివా ఇవన్నీ ఉమామహేశ్వరి ఇవన్నీ ఉప ఉపలింగాలు ఐదు
అవును ఎందుకంటే జ్యోతి లింగం అది వద్ దానికి ఇవన్నీ ఉపలింగాలు
అవేవో ఇవన్నీ స్వయంభులే మళ్ళీ ఇవి గూడా ఇంగోటి దెలుసా ఉమాహేశ్వరం నుంచి ఒక గుహ ఉంది పక్కనే మీరు చూసుంటారు అందులో నుంచి శ్రీశైలానికి దారి ఉంది వీళ్ళు మోసేసిర్రు గాని శ్రీశైలానికి అందులోనుంచి నడక దారుంది
అవునమ్మ ఆ
ఉదంట ఆ అప్పట్లో వెళ్ళే వాళ్ళు అంట మద్
అవును
కాని జనాల్ పెద్దగా లేకుంటే మొన్న మేము యెళ్ళపుడు సాటడే రోజే ఏళ్లం ఏళ్లకపోయిర్ మొన్న మేమ్ యెళ్ళినప్పుడు జనాలు పెద్దగా ఎమ్ లేకున్నరు
ఇపుడేం వుండరు కార్తీక మాసంలో స్వాములు మాలల్లేసుకుంటారుగా అప్పుడు ఈ మా మా అబ్బో అప్పుడు మామూలుగా ఉండదు ఈ మద్దిమడుగు ఆంజనేయ స్వామి మాల ఏసుకున్న వాళ్ళు అయ్యప్ప స్వామి మాలలు ఏసుకున్న వాళ్ళు శివమాలలు ఏసుకున్న వాళ్ళు వీళ్ళు కాకా కార్తీకం సుకంలో శివాలయం అది శ్రీశైలం వచ్చిపోయే వాళ్ళు
ఇగ శ్రీశైలం గూడా ఓ ఇగ వంద కిలోమీటర్లు వస్తది మా బావోలు పోతురు నాలుగు గంటల్లో ప్రయాణం ఉంటది వాళ్ళకి అక్కడున్నపుడైతే లెక్క లెన్నిసార్లు పోయినం మేమ్ శ్రీశైలం ఇంగా హైదరాబాద్కి వచ్చిపడ్డాక ఏ గుల్లు లేవ్ గోపురాలేవ్ పనే ఇల్లు పని ఇల్లు బట్ అక్కడ ఉన్నప్పుడు బావుండే బ
అదే అది
అయితే మీరు యెళ్లారైతే తను యెళ్లెదంటా అప్పుడు అసలు ఉమామహేశ్వర్ ప్రసన్న గారు వెళ్ళలేందట
వీళ్ళకు తెల్వదు ఉమా మహేశ్వరం గురించి
ఉమ్
మనం శ్రీశైలము ఆ శ్రీశైలం ఘూట్టు రోడ్డు దిగి వస్తుంటే లెఫ్ట్ సైడే ఆ అదే ఆ అవును అది ఉంటది రాసి ఉంటది పెద్ద అర్చ్ గూడా ఉంటది
ఉమ్
అసలు ఎంత బాగుంటదో ఉమా మహేశ్వరం నిజంగా మిస్ అయిర్రు
దాని తర్వాత అచ్చంపేటకొస్తే మళ్ళ అచ్చంపేట నుంచి మీరు కల్వకుర్తి మళ్ళీ హైడల్స్ శ్రీశైలం రూపాస్ ఎక్కితే కల్వకుర్తి అవన్నీ ఉంటాయ్
అవన్నీ దగుత్తాయ్
మాది అక్కడే మాద్ అంతా నియర్ బైయ్ గదా
ఆ ఆహా అవునా
కాపోతే ఇంగ ఇక్కడికి ఉమ్ మీతోటి తింటూనే మాట్లాడుతున్నా నేను
అవునా
ఓ పనైపోతది
ఉమ్
ఇంకేచేశారు మాది వంట ఏం జేయలే ఇంత వరక్
ఇంగా మధ్యాహ్నం వండినే ఉన్నాయండి అవే అయిపోలే అన్నం అట్లనే ఉంది మా పాప గూడా సరిగ్గా దిన్లే పా చెల్లి కొడుకు పెళ్ళె ఏ మేమందరం దిన్లే
నిద్రపోయారా పాపం
ఆఆ ఇగా ఎక్కడ నిద్రలేదు పాడులేదు బా బాగా పాళ్ళ కష్టం అనియం చెల్ల నేను ఒక మూడా మూడాటలాడినం అదే ఆడే సరికి టైం ఆ బాగా ఆడతాం బాలాకిష్టం మేం ఇద్దరం
హు
ఇతరం కలిసినామంటే కతాం ఇంకా ఆ గీస్తాము ఆ పట్టదు బాగా ఆడతాం అది దాడి పులిమేక ఇలాంటి బాగా ఆడుకుంటాం ఇద్దరం
మేము కూడా ఆడుకుం మా చెల్లెలు వచ్చినప్పుడు ఆడుకున్నాది కానీ ఇప్పుడు ఏ ఆటలులేవు
ఇ అయిమాయి మర్చిపోయిండ్రు కదా జనాలు ఫోన్లల్లో ఆటలు ఆ క కనిపిస్తే సమస్యలు చెప్పుకోవడమే ఎక్కువైపోయింది
వాళ్ళు ఇక్కడికి వచ్చిరంటే పాపం కాల్సిపోవస్తారు గతగారు ఇక్కడ
ఆ
ఇంక వాళ్ళు చేసేదేముండదు పాపం
అవేలే ఆ
ఇక్కడికి వచ్చి ఇంకా ఎక్కడ వాళ్ళ అక్కడ పడుకుంట పోతారు పాపం
అదేరెండి
మరి మజ్జిగ నీళ్లు తాగబోయిండ్రు పాపం
ఆ మజ్జిగ ఉన్నాయి ఫ్రిడ్జ్ లో చేసినా మంచిగా మసాలా మజ్జిగ చేసినా కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర దంచి కొంచెం పుదీనా ఏ చేసినా మస్తు ఉంటది మజ్జిగది మసాలా మజ్జిగా
ఏదా